హలో
హలో ఎలా ఉన్నావ్
ఉమ్ బావున్నా
ఉమ్ బాగున్నా ఏం చేస్తన్నావు
ఏంలె ఇందాకే డైరీ ముసేసా నువ్వు
అంతే అసలు నాకు కొంచెం నైట్ కొంచెం నిద్దరె పట్ల రేపు ఫోర్ నుంచి మెల్కనే వచ్చేసి ఇంగ అట్లా తిరుకుంట ఉన్న
ఏమైయింది
ఏమో అసలు నిద్దరేపట్ల ఫోర్ పైన్ నుంచి
ఏమ ఆలోచిస్తాంటివి అంత
ఏ ఏం ఆలోచించలా ఏం లేదు మైండ్లొ ఆలోచించేకి
తిన్నావా
ఇంకా లేదు ఇంకా చాలా లేట్ అయితుందిలే నేను తినాలికి టిఫిన్ చేసి నువ్వు
నేనింక తినల నాది లేట్
వంట చేస్తా నేను ఇంట్లో
తిన తినేదొకటే వంట చేయను
అదే కాదు మీ మమ్మీ వాళ్ళు వంట చేస్తన్నారా అని
ఆ చేసినారు చెప్పాలి
ఓహో
మీరేం చె
మా అమ్మ కూడా చేస్తాంది ఎందొ చేస్తాంది నేం చూడలేదు అదేంటో సంఘటి ఏమో చేసినట్టుంది ఇంక ఇంట్లో అందరు బావున్నారా
మ్మ్ అందరం బావున్నాం మీరు
మేమ్ గుడ అంత బావున్నాం
అవును ఇదేంది కాలేజ్ ఓపెనయింది అసలు అప్డేట్ ఇవ్వలేదు
ఏది కాలేజ్ ఇదో అదే నేను అనుకుంటాన్నా ఇప్పటికి ఒకవేళ కాలేజీ ఉనింటే ఇప్పుటికి టైం టేబుల్ ఇవంతా పెట్టేసిండ్రు
ఆ అదే
మ్మ్ నాకు కూడా డౌట్ కొడతాంది ఇప్పుడే కాదేమో
స్కెడ్యూల్ పెట్టింది దాంట్లో థర్టీన్ అని ఉన్నింది ఓపెగా
ఆ ఆ
థర్టీన్ నిన్ననే ఇంకా ఏం గ్రూప్ లో పెట్టలే న్యూనియర్స్ కి ఏమో ఫిఫ్టీంత్ అని పెట్టారు షెడ్యూల్లో ముపై మ్మ్
ఒకవేళ కాలేజ్ ఓపెన్ అయినట్టుంటే ఇంగ వన్ వీక్ ముందే పెట్టేసింటారు కదా ఫిఫ్త్ ర్థీంత్ ఓపెన్ అని ఇంకా పెట్టలేదు కాబట్టి ఏమన్నా కొంచెం లేట్గా ఓపెన్ చేయచ్చేమో
మ్మ్
మ్మ్ అవును
వాళ్ళకి ట్వంటీ ఫిఫ్త్ ఏమో కదా
ఎవరికి ఆ వాళ్ళకి ఆ ఉనంట ట్వంటీ ఫిఫ్త్ మళ్ళ ఒక వన్ వీక్ అట్లా ఏమైనా హాలిడేస్ ఇస్తారేమో వాళ్ళకి ట్రైనింగ్ కి
తర్వాత ఇంటికి పొయ్యే కి
ఇవ్వరేమో ఏమో మరి కొత్త హెచ్ ఓ డి కూడా మారినాడు అంటివి లేదే ఉన్నారే
ఆహా మారతాడంట ఆ హెచ్ ఓ డి కూడా ఇప్పుడుండే హెచ్ ఓ డి కూడా వెళ్ళిపోతాడంట
మ్మ్ అదే గ్రూప్ లో ఆసారే మెసేజెస్ ఇస్తుంటే
ఆ అంటే వెళ్ళిపోతాడు అంట ఇంకా ఏమో అంటే కొంచెం టైం పడుతుంది మా అక్క చెప్పింది నాకు కూడా
ఆ రోజు నుండి మెసేజ్ల్ లేవు గ్రూపులో
ఆ వెళ్ళిపోయింటారు
లేకపోతే ఒక మెసేజ్ చేసేవాడు
ఆ అవును ఇట్లా నైన్ థర్టీకిి షార్ప్ ఉండల్లా ఇట్లా అట్లా అని మెసేజ్ చేసిండ స టారు
ఇంకా అయితే చాలా మందిని తీసేస్తన్నారంట మొత్తం ఎన్ ఐ టి ఐ ఐ టి కాలేజెస్లో చదివన వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటనారంట
ఇప్పుడిప్పుడు సడన్గా తీసేస్తే వాళ్ళ పరిస్థిర ఏమి ఇప్పుడు బయట జాబులు దొరకడమే కష్టం
ఉమ్ అవును
అంటే టిచింగ్ మంచిగా ఉంటే ఎక్కడో ఆ ఎక్కడోక్కడైన
ఉమ్ గా అవును ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యేది వేరేస్ చేట వాళ్ళు అసోసియేట్ ప్రొఫెసర్ అయితరు తెలుసా ఇక్కడ ప్రమోషన్స్ ఉండవు అంటే ప్రమోషన్స్ చ లేవు కానీ ఇప్పుడు ఉండే స్టేజ్ లోనే మంచి శాలరీ వస్ ఉంది బయట అంత శాలరీ ఎయ్యరనమటా
ఉమ్
ఇప్పుడు ఎవరు మన కాలేజ్నుంచి మ్యాథ్స్ డెమో ఇచ్చేకి వెళ్నారాట ఆదిత్య కాలేజ్ కి అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి ఆయనకి ఎయిటీ త్రీ థౌజండ్ ఇస్తాను అనిన్న అనట మన కాలేజీల అక్కడ వాళ్ళు మాదంత బడ్జెట్ లేదు మేము ఫార్టీ వరకు ఇస్తాం అన్నారంట
ఉమ్ ఆ
ఇక తీసేస్తరు అంటే ఏం చేస్తరు వాళ్ళు కూడా
అవునులే
చాలా కష్టమైపోయింది వాళ్ళకు కూడ ఇంక ఇంకా ఉమ్ ఒక ఆమె ఉంది చూడు నాగజ్యోతి మేడం అని ఆ ఆమెను కూడా తీసేస్తాన్నరంట వెళ్ళిపోమని చెప్పినారంట
ఆమెను కూడా నా
మ్మ్ అవును
ఇంగనా శ్వేత మేడం
ఉమ్ ఉమ్ ఉవును ఇంకేమి ఇట్ల ఏమన్న పనులున్నాయా
ఏంది
నేను ఆ ప్రాజెక్ట్ టెన్ ఇయర్స్ మనం ఒకసారి అనుకునిన్నాము కదా అది ఎందో ప్రాజెక్ట్ చేయాలని ఏంది మన లాస్ట్ కి మనం
అడ్వాన్స్డ్ గాన్నింది కదా ఏదో ఏ ఆది సక్సెస్ అవ్వాలా కదా
ఉమ్ నాక్ నచ్చలే
మేము ఇంటర్న్షిప్ చేస్తా అంటేనే అది దస్ మోనిటరింగ్ ది మాకి ప్రాజెక్ట్ ఐడియా సబ్మిట్ చేయాలి అన్న
ఆ
ఏంటది తమ్ముడ్లే
అంటే ప్రాజెక్ట్ కూడా సబ్మిట్ చేయ్యాలా చేసి వాళ్ళకి
ప్రాజెక్ట్ వచ్చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అంతా తీసి వాళ్ళకి అప్లోడ్ చేయాలి
అయ్యో మనం ఒకసారి వీడియో తీసుకునిన్నాం కదా అది పెట్టేస్తేపోదా
అట్లే అంటే వాళ్ళు వీడి అంటే క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళకి చూపించాలి కదా
అంటే వాళ్ళకి చూపీయాలంటే వాలు ఇక అన్ని అన్నీ కొనాలిగా మల్లా
ఆ పిఎస్ థర్టీ టూ కొన్నాను
మ్మ్
ఇంకా మిగతా కంపెనీ అదే ప్రొడక్ట్స్ ని డిటెక్షన్ చేద్దామా అని ఉన్నాను
అయ్యో చెయ్యి ఏమన్నా కంపల్సరీ అంట్నా చేయాల్సింది రేప్ అంటే సర్టిఫికెట్ ఈయదా
కంపల్సరి చెయ్యాల
హ్మ్
చెయ్యాలా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలా, దానికి మళ్ళీ ఇంటర్నల్ ఫ్యాకల్టీ ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ అవుంటే
ఓయమ్మో
హ్మ్ హ్మ్ దాంతో సర్టిఫికెట్ ఇస్తారు లేదంటే లేేదు కష్టమే
ఏమంత టెన్షన్ పడొద్దులే ఇస్తారు లాస్ట్ కి ఎట్లోగట్ల సర్ఫికెట్
అంటే లాస్ట్ టైం అంటే మా రూమెట్ ఒక అమ్మాయిని లాస్ట్ మినిట్ లో ప్రాజెక్ట్ సబ్మిషన్ అప్పుడు తీసేస్నారు దానిగురించి
అయ్యో
సిక్స్ మంత్స్ కష్టం అంతా వేస్ట్ అంటే ప్రతి సండే పెడతారా లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ అనేసి.
ఆ
అం అమ్మాయికి ఆ రోజు మీ అమ్మాయ్ జాయిన్ అవ్వలేదు
అ
మేడం కి అదే చెప్తే నువ్వు ముందే ఇన్ఫామ్ చేయాల రాలేదు అనేసి హ్మ్ తీసేసింది
సిక్స్ మంత్స్ నుంచి ఎంత కష్టపడి ఉం ఇంక లాస్ట్ లో అట్లా చేస్తే యేట్లా
కుట్టి టెన్షన్ టెన్షన్ తో అంత చేసింది పపామ్ చాలా ఏడ్చిన్
అంటే వాళ్ళు కూడా కొంచెమన్న అర్థం చేసుకోవాల కదా
ఊ అందుకే అంత స్ట్రిక్ట్ గా పెట్టినారు
హ్మ్ ఇంకా క్లాస్ టైం లో కూడా వీడియో మాత్రం కంపల్సరిగా ఉండాల చున్ని వేసుకునే ఉండాల
ఆ అ
హ్మ్
అట్లైతే చానా కష్టం నేన్ ఇంతవరకు అట్లాంటి ఇంటర్న్షిప్స్ అసల్ అటెండ్ లేదు తెలుసా
మేము ఏదో ట్రై చేద్దాం లే అని నేను ఇంకొక అమ్మాయి రిజిస్టర్ చేసింటిమి
హ్మ్
అదే ఎగ్జామ్ కండక్ట్ చేసరు ఆ ఎగ్జాము లెక్ట్ చేస్తున్నారు
ఎగ్జామ్ లో పాస్ అయ్యిం తర్వాత నేనా సెలెక్ట్ చేసుండేది
ను ఎగ్జమ్ రాసేటట్టు పక్క వేరే వాళ్ళు హెల్ప్ తీసుకుంటున్నాం వాళ్ళకు తెలికుండా
ఆహా
అడికి నా ఉంటారు కానీ ఇంకలా కొంత అట్లా చేసినాం
అంతేలే
ఇంకేమేంటి
ఇంకా చెప్పలా సరే మరి
ఉ సరే అంటే బాయ్
బాయ్ ఉ